ఆ ఆ హలో
ఆ
హ్ చెప్పుంగా
ఇంగేముంది నువ్వే చెప్పాలె ఏమైనా ఉంటే.
ఏమైనా ఉంటే అంటే ఆ అదే ఆ ఇది ఎం విషయం అని చెప్తా అనుకున్న ఆ నేను షిరిడీకి పోతా.
పో
ఉహ్ ఎట్లా హౌ?
మమ్మీ డాడీ ని అడిగి పో
కేరళ
మళ్ళ ఎందుకు తెల్సు కద రియాల్ ఎందుకు నన్ను సతాఇచ్చేది
అయినా కూడ నాకు పోల్లని ఉంది పోత్ తా
పో దువులే
ని దయతో
ఎబ్బూడు
పోయి హమ్ హాల్డేస్ లో హల్డేస్ లో
నేను ఎట్ల జెయాలా
అంటే హ్యాక్తోన్స్
ఆ హ్యాకతోల్స్ నీ కోసం షి షిరిడీలోనే పెడ్తారు
ఆహా వేరే సైడ్ అయిన ప్రాబ్లం లేదు
హమ్ అదేదో డైరెక్ట్ గా హ్యాకతోన్స్ చూడు అని చెప్పచ్చు కదా ఎందుకట్ల ఇట్ల తిరిగి తిరిగి
అంటే చేయచని అకాే
అంటె
అంటే అంటే
ఆ
అంటే నువ్ ఆ పేరుతో ఎక్కడికి అయిన వెళ్ళచ్చు అన్న బాధ
పోదువు లే ఎందుకు
అందరు పోతున్నారు నేను ఒక్కదాన్ని యాడికిపోవట్లే ట్లేదు అస్సలు నీకు తెలియట్లేదు తిరుగుతున్నారు తెల్సా
తన్నది
నా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అంటే మా రూమ్ లో ఒక అమ్మాయి రాజస్థాన్ పోయింది శక్తి పీఠం
హమ్
హ్మ్మ్ ఇంకా వేరే పక్కన రూమ్ వాళ్ళు మహారాష్ట్ర పోయారు మమ్మకు ఆ ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ కి
హ
అదే పోర్ట్స్ ఉన్నాయికు మేశ్వరం
హ
ఆడికి పోయాారుకా ఒక నా నేపాల్ ఫ్రెండ్స్ ఉన్నారూ కదా
హుమ్మ్
ఆ వాళ్ళు ముంబైకి వెళ్ళారు అది కూడా సంక్రాంతి హాలిడేస్ లోనే
హ
హ్మ్మ్
అట్లా అంటే నేను ఎంత నాకు ఛాన్స్ ఉండి కూడా నేను పోలేదు
తెలుసు మీకు అంత ఇష్టం లేదు ఇంకా నా గుజరాత్ ఫ్రెండ్ అయితే బ తచ్చు అంతా తిరుగుతుంది అంకలేేశ్వర్ గడ్కేశ్వర్ ఇంకా ఈ రోజు ఇంకో ఫ్రెండ్ షిరిడి పోతుంది నాసిక్ కూడా
ఆ అయితే
అందర పోతున్నారు నేను తప్ప
పోదువులే
పోతాను
ఆక్చువల్గా నిన్న నేను నా బర్డేకి కీ అన్న జుడుో
హ్మ్మ్
అప్పుడే నేను నేను ఒకటితో మాట్లాడట్లేదు నా ఫ్రెండ్ తో ఆ టాపిక్ వచ్చింది కదా అది యాక్చువల్ గా నేను ఇప్పుడు ఏమ ఏం చెప్దాం అనుకున్నా అంటే నా బర్త్డేకి విష్ చేస్తాడా చెయడా అని అడుగుదాం అనుకున్నా నిన్ని గెస్ట్ చేయ్యి
అవు
హలో
ఆ చెప్పు ఎంటాన్నా
అనుకున్నా మళ్ళీ ఇంకా మళ్ళా మ రూమ్ లో ఇంకా బేన్ ఉండాలి ఆ పిళ్ల ఉందని ఆడర్ వయదు మళ్ళా ఏమేమో ఊహించుకుంటారు
ఆ
చేసడ
చేస్తాడు
చేయడు
జీ సార్
తీయడు వాడికి గుర్తు
యాక్చువల్ గా మా ఫ్రెండ్ ఇప్పుడు నా చెప్ప్ కులు వేసుకొని తిరుగుతుంది ఆ పిల్లా కా ముందరెం వే చెప్పులు లాడే వెనకాలనాయి
ఆ ఆ పిల్ల చెప్పులు
మా రూమ్మేట్ ఒక అమ్మాయి నా చెప్పులు వేసుకుని కాలిడార్ అంతా క్యాట్ వర్క్ చేసా కాల్ మాట్లాడుతుంన్న మాట అది నా చెప్పులు కదా సో అవి కాళ్ళ ఎద్దంగునంటే వెనకలు ఆడ చెప్పులు ఆడ వెనకలు ఉన్నాయి అంత పొడుగు పెద్దగా ఉన్నాయి ఆ చెప్పులు
హమ్
హమ్
ఇంకా
అట్లనే తిరుగుతుందమె
హ్మ్మ్
క్యాట్ వాక్ చేసుకుంట తిరుగుతుంది
ఉ నువ్వుకూడా చేయ్
లేదు లేదు నేను కూర్చోని ఉన్నా నాకు అంత ఓపిక లేదమ్మ అలిసిపోయా అసలుకి రోజుకి రెండు సినిమా జస్ట్ రెండే చ్చి నాక ఎంత సిగ్గు చేటో నాకు అర్థంగ్
మనము అప్పుడు ఏ జాదయ జిన్ క్క ఎన్ని అయి
ఆహా డెన్వీ సెవెంటీ టూ
మనుషులేనా
కాదు అస్సల్ కాదు
ఎందుక్ కో ఇట్లా
ఏం లే
మనం మనుషులేనా అసలు అన్ని ఎపిసోడ్స్ ఎట్లా చూస్తారు
యాక్చువల్ గా మా కాలేజ్ హి డోంట్ క్నౌస్ స్నేహితు నా పక్కన నా నేబ్ ఆ మన నైబర్స్ తీసుకొచ్చారు ఎట్లా తీసుకొచ్చారు చలా చాలే
ఆర్డర్
ఓకే ఓకే అహ లేదు లేదు ఆర్డర్ అసలు డామినోస్ ఎ లేదు మనకి ఆర్డర్ చేసింటే ఇడ ఇది లేదు
ఉ
అది ఇప్పుడు మా రూం మేట్ చెప్తున్నాది ఏట్లని అంటే అది ఆర్డర్ మినిమం టూ హండ్రెడ్ ఉండాలంట అప్పుడుంటేనే లోనప్ ఇప్పుడు అప్పుడే డామినస్ కాలేజ్కి వస్తది గగును క వంకల్లో ఉంటే ఇట్లనే ఉంటది
హ హ మా కాలేజ్ కూడా అంతే
ఆ హలో ఏంది మీకు కాల్ కనీసం ఆర్డర్లు అన్న వస్తాయి. మాకు ఆర్డర్ కూడా రావట్లే
మాకు ఓన్లీ స్విగ్గీ జొమాటో ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో అన్ తే
అనగనగ ఒక పేద పెద్ ఆ పేదవాడికి జస్ట్ ఆడేస్ స్విగ్గీ జొమాటో మాత్రమే వస్తున్నాయి. మాకు అది కూడ లేదు. ఒక రిచ్ కిడ్ ఉన్నా అంటే మీ కాలేజ్ లో అ రిచ్ కిడ్ కి పాపం జొమాటో రాదు స్విగ్గి రాదు పేదవాడికి ఏమో స్ స్విగ్గి వస్తది జొమటో వస్తది కాదంటర్ సాల్ మా కాలేజ్కి రా లేవు అవి లేదు అట్లా ఆర్డర్ కాదు ఇలా బయట కైలాష్ అని హోటల్ ఉంటాది అనమాట వాడికి కాల్ చేసి ఆర్డర్ చెప్తే వాళ్ళు లోపలికి తీసుకోవాలి అది కాలేజ్ పక్కనే హోటల్ చిన్న హోటల్ డకోటా హోటల్ ఓహో ఆ అవును కోసం బాలో సౌత్ స్పాట్ అని ఒకటి పెట్టారు వాడు లోపలికి తీసుకురాడు మనమే గేట్ దగ్గరకి పొయ్యి తీసుకొని రావాలా ఆ దానికి డెలివరీ చార్జెస్ ముప్పై రూపాయలు
పాపం ఎన్ని కష్టాలు వచ్చినాయో కదా
కదా
ఊ
మమ్మీ కాల్ చేేసి టొమాటో రైస్ పులిహోర చేసుకొని తిన్నామని చెప్పాలి.
చెప్పు
నిన్న చేస్తున్నామని తెల్వదు మమ్మీకి
నీ రెండు ఒకేసారి ఎందుకు చేసుకుంటారు
టేస్ట్ అది కొంచెం ఇది కొంచెం నేను ఫైవ్ మెంబర్స్ తినాలా ఏమనుకుంటున్నావ్ సో అది కొంచెం అది అది మా రూమ్ మెట్టు ఫోన్ ఫోన్ ది నెంబర్లే అదే నేను మ మర్చిపోతానని నాకు చెప్పిండ నేను నీకు సెండ్ చేసా
ఓకే
ఆ
ఉ
ఉ ఇంకా
ఇంకా నువ్వే చెప్పాల
నాకు చాలా ఎండలు ఉన్నాయి అలసిపోయా
మాకు చాలా సల్లగా ఉంది
ఆ దాని తర్వాత ఎలా చెప్పలా చెప్పాలి చెప్పాలి
అలసిపోలేదు
మార్నింగ్ ఎయిట్ కే కాలేజు మాకు చిరాకు వస్తది పొద్దునే లేయ్యాలి వో షట్ మీకి ఎప్పుడుంటది చెప్పు నా నాకు డౌట్ నువ్వు ఎందుకు పోతావో నాకు కాలేజ్ కి అర్థం కాదు గమ్మున ఇంటికి పో ఇంటికి పొయ్యి చదువుకోపో ఏం పోతావ్ లే ఎప్పుడు హాలిడేసే మీకీ
ఆహా రేపు ఏందో షాహిద్ దివస్ అంట ఈవెంట్
షాహిద్ దివస్ మాగ్గూడ్ వుంది
సో క్లాసెస్ జరగావ్
సో వాట్ సో వాట్
అదే సేపుతున్నా
సో వాట్ మీకి క్లాసులు పెట్టాలి క్లాసులు మాకు అట్లా కాదు, మాక్ ది ఒక లింక్ పెట్టాడన్నమాట. మరి దాంట్లో రిజిస్ట్రేషన్ చేస్తేనే, పార్టిసిపేట్ చేస్తేనే అటెండెన్స్. తినేకి జేపిచ్చుకోవల్ల
ఉ
అదే మా బాద
రిజిస్టర్ చేసి పార్టీస్ పేట అంటే
ఏమన్నా ఉంటయా అమ్మ ప్రోగ్రామ్స్? ఎవడిగ్ దేల్సు? ఎవడు పోత్ తుండు
ఉమ్
బై ద వే, మా ట్వంటీ సెవెంత్ మార్చ్ ఇస్ ఆన్ ఫ్రైడే ఓకే. సో శ్రీరామ్ నవమి ఫ్రైడే.
ట్వంటీ సెవెంత్ కాద్ శ్రీరామ్ నవమి.
ఓకే. ఓకె, ఓకె. ఓకె ఆ, అప్పుడప్పుడు తప్పులు జరగు త ఉంటయి, ఆ పట్టిించుకోవద్ద అంత.
ఉమ్ హు?
ఆ, అయినా గుడ నో ప్రాబ్లమ్, ఫ్రైడే నాకు మూడు క్లాసులు ఉండయి, పొందున్నుండి మధ్యాహ్నం వరకు.
ఉమ్
అడ్జస్ట్ అయిపోతా ఉమ్ తప్పదు, ఏందో కష్టాలన్ని నాకే వస్తయి.
అవును పాపమ్.
కదా, అవును. అసలు ఫుడ్డు లేదు. ట్రావెలింగ్ లేదు, అటెండెన్స్ లేదు. ఎమ్ లేదు.
అదే గదా.
పన్కోడం, ఫోన్ చూడ్డం, ఫాల్లేయడం అంతే.
ఉమ్
ఆ సిస్ అది గూడ లేదు.
డాడీక్కుడా అదే జెప్
ఉందీ. టాయ్ మరీ అన్ తప్పైన లేదమ్మా, ఉంది.
ఉమ్ ఉంది.
ఉంది
మ్మ్ మ్మ్
సర్లే అయిత్ తె సరె అయితే, బాయ్.
ఆ సరె, బాయ్.
బాయ్.
ఉమ్